హలో
బావున్నారా అండి
ఆ ఏం జేస్తున్నారు మీరు
ఏం లేదండి కాలీఏ కూర్చున్నామ్ తిన్నారా.
ఆ తిన్న
ఏం కూరొండిండ్రండి.
బిర్యాన్ జేసా అండి.
ఔనా నాకు బిర్యానీ ప్రాసెస్ చెప్తరా అండి ఎలా చేయ్యాలో.
ఊ చెప్తానండి. చేయరాద
మాక్ రాదండి.
అహ
మీరు చెప్తే నేర్చ్ కుంట
ఆ చెప్తానండి
చెప్పండి
ముందు చికెన్ కడగాలండి
హ్మ్
కడిగి కొంచెం దొడ్డు ఉప్పున్ను, కొంచెం పసుపు వేసి మంచిగా రెండు మూడు సార్లు వాటర్లు కడగాలే
ఇప్పుడు మీరు బిర్యానీ ఎంత ఎన్ని కేజీలకు చెప్తునారు అండి కేజీ ఆరకిలొ
కేజీ కి
ఆ సరే అండి ఎంత దొడ్డు ఉప్పవేయాలండి
గల్లుప్పు దొరుకుతదండి ప్యాకెటు
హ్మ్
హ్మ్ మ్మ్ హలో
హ్మ్
గల్లుప్పు వాటర్లొ వేసి చికెన్ ను రెండు మూడు సార్లు కడగాలి
ఎన్ని మసాల లు
ఆ
తర్వాత
కడిగినాక దానికి కొంచెం అల్లం పేస్ట్ పట్టియ్యాలండి కేజీకి ఒక మూడు స్పున్ల అల్లం పేస్ట్ పట్టియాలి
అవునా
ఆ
రేపండి
తర్వాత అది ఒక నాలుగు స్పున్ల కారం పట్టియాలి
అ తర్వాత ఆని
తర్వాత చికెన్ మసాలా రెండు స్పూన్లు పట్టియాలండి
హ
ఉ ఒక హాఫ్ కేజీ పెరుగు పట్టియ్యాలండి
హాఫ్ కేజియా అండి
ఆ
పట్టించియేసినంక
రెండు స్పూన్ల చికెన్ మసాలా పట్టి ఇచ్చేసాము తర్వాత ఒక మూడు నిమ్మకాయలు పిండుకోవాలండి దాంట్లోనే
ము హ్మ్
ఉ ఒక వంద గ్రాముల నూనె వేసుకోవాలి
ఆ పోస్డ్ తర్వాత అండి
ఆ ముక్కల్ని మంచిగా ఇట్లా మొత్తము పేస్ట్ పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలే ఇట్లా పిసికినట్టు
ఆ
కొంచెం పసుపు వేసి మంచిగా ఇట్లా పిసికినట్టు మొత్తం కలపాలి కల్ పేసి ఒ
ఉప్పు కారం టేబు స్పూన్ లేనా అండి ఎంత
ఒక నాలుగు స్కూన్ల కారం ఒక రెండు స్పూ స్పూన్ల అల్లం ఒక రెండు స్కూన్ల మసాలా ఒక మూడు నిమ్మకాయలు ఒక స్కూను ఉప్పు పసుపు ఓ
ఇంకా ఇంకేం వెయ్యాలి అండి
ఇంగ పెరుగు అ ఏసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి
అవున
కలుపుకొని ఒక గంట నానబెట్టాల ఆటిని
హు
అ
నానబెట్టుకున్నంక ఏం చేయాలండి తర్వాత
ఓ కేజి బియ్యం తీసుకోవాలి ఆ బియ్యం కడిగి ఒక పది నిమిషాలు నాన ఒట్టుకోవాలండి హ
కర్రాప్ చూత్తర అండి
ఆ కడుక్కుంన్నంక అవి నాన క ఒక గిన్నెల వా వాటర్ పోసుకొని బియ్యం పోసుకొని వాటర్ లా ఒక స్పూను ఆయిలు పోసుకోవాలి
ఓహో ఆయిలా ఆ
రైస్ లో బియ్యం నీళ్లు పోసందాంట్లొ
ఆహ
ఉ పాళ్లనే పూదిన వేసుకోవాలి
ఆ
అలానే దాసిన చెక్క లవంగాలు ఇలాచి ఆ మరాఠీ పువ్వు ఆ ఇవన్నీ ఏసుకొని
ఇలాచ్చీ లు ఎన్ని అండి
ఇలాచీలు ఐదు
ఐదు ఇలాచ్చీలా
ను ఇ
నసం చెక్కస్
ఒక మాములు ఒక నాలుగైదు చెక్కలు వేసుకోవాలండి
నాలుగు ఐదా
తర్వాత ఏం చేయాలే
రైసు కొంచెం పలుక్గా ఉడికిచ్చినంక ఒక జల్లి బుట్టల వంపుకోవాలే
ఉహు
పలుకు మం ఇక్కడ ఉండాలే
ఉ
ఉ అడుక్కి ఆయిల్ పెట్టాలండి మళ్ళా ఒక వేరే గిన్నె తీసుకొని నెయ్యి ఉంటే నెయ్యి ఆయిల్ ఉంటే ఆయిల్ హలో గిన్న కుల్లా లాస్ట్ పు ఇట్ల వ పూసుకోవాలే నేయ్యి ఒక లే ఒక లెవల్ రైస్ ఎయలే మళ్ళ ఒక లోక లెవల్ చికెన్ ఎయాలే మళ్ళా ఒక లేవరు రైస్ ఎయాలే మళ్ళా ఒక లేవరు చికెన్ ఎయాలే మళ్ళా పైన రైస్ తీసేయాలే యేసేసి ఊ ఉల్లిగడ్డలు మంచిగా బౌల్ అయినై ఉంటయి కదా అవి ఒక పైన ఇట్ల గార్నిష్ చేసుకోవాలి జీడిపప్పు ఈ ఉల్లిపాయలు
ఓకే
ఆ
జేసిన తర్వాత ఇంకేం చేయాలండి
కోతిమీరు కొంచెం కలర్ లైట్గా వేసుకొని మూత పెట్ పేట్టేసేయాలండి చుట్టూ గోధుమ పిండి పెట్టాలే
ఉ
పెట్టేసి మీద ము త్త పెట్టేసి దానికి పైన ఏదన్నా బరువు వాటర్ లాంటిదే ఏదన్నా ఒకటి పైన బరువు లాంటిది బెట్టాలే గిన్నె పైన మూతను పెట్టేసాం
ఓహొ
ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి తర్వాత తీసేయాలండి
అనా
ఆ
అందులోకి చూపు ఏమన్నా చేసుకోవాలా అండి
ఆ చేసుకోవాలండి
ఏం సూప్ చేసుకోవాలండి
పల్లీలు వేయించి ఒక టమాటో
హాం
ఇబట్టి తళిం వేసుకోవాలండి మీరయితే ఎట్లా చేసుకుంటారండి
అంటే మేము అయితేనేమో చికెన్ కడిగ వేసి మేము పులావ్ చేస్తామండి బిర్యానీ చేయము
ఆహ
ఆ ఉల్లిగడ్డ కట్ చేసుకొని మామూలుగా ఒక ప్రెజర్ కుక్ క్కలో ఏం చే తుంచికే తర్వాత దాన్ని కొంచెం ఉల్లిగడ్డలు ఆ పచ్చిమిర్చి అవన్నీ వేసేసి ఏం చేసేసి చికెన్ ఫలిపిన చి చికెన్ అందులో వేసేసి పెరిగేసి రెండు విజిలు వచ్చేదాకా ఉడికిస్తామండి ఉడికిస్తాం తెల్ చేస్తామంటే విజిల్ బియ్యం కూడా అందులో వేసి నీళ్ళ వేసేసి మళ్ళా మూత పెట్ట మల్ల ఫీసుల్లాగా వచ్చేటట్టు చూస్తాం మీరు ప్రక్కన
మేము కుక్కర్ లో వెయ్యమండి మేము పెద్ద బాడి తీసుకొని ఆ బాడి లో అ ఏస్తాం
అ
పెద్ద బాండీ తీసుకొని ఆ బాండీలో వేస్తాం మేము కుక్కర్లో వేయం
ఆహా అదే అండి మీరు ధమ్ బిర్యానీ తీస్తారంటుంది కదా
ఆ అవునండి
ఆ మేము దమకేయమండి
ఆ
అదేనా పులావు ఆ అట్లానే తెస్తాం మీ పనులన్న అయ్యానడి మీ పనులు అయిపోయాయా
ఏ ఇప్పుడే టీ పెట్టుకున్నామ అండి ఇంకా తాగాలే మోసల్తాంది ఉహ్
ఇంకా మీ ఫేవరెట్ కర్రీ ఏంటండి
నాకు ఫేవరెట్ జొన్న రొట్టె, చేపల ఫ్రై, చేపల పులుసు అండి.
కలర్ ఏంటండి
ఉహ్
అ
జొన్న రొట్టె చేపల్ పల్ పులుసు
లరండి రంగు ఏ రంగు అంటే బాగా ఇష్టం.
కాలరా
ఆహ్
ఆహ్
మీరు ఎక్కువ ఏ టైప్ చిస్ చీరలు ఇష్టపడతారండి.
కాటన్ మీనా కండి
ఏ
ఉహ్
ఈ మజ్జప్పం పాలేమన్నా షాపింగ్ చేసారాండి
ఉహ్ హు
మేము దాంట్లో ఎక్కువ పోతామండి. వరమహాలక్ష్మిలో
అవున
ఆహ్
బాగుంటాయంండి అందులో సిరలు
ఉహ్మ్ చీరలు బాగుంటాయి. కాటన్ బాగుంటదండి. నేత కాటన్ దొరుకుతది ఎక్కువ నేచినాయి బాగుంటాయి. పెద్ద వ మంచి బారుగా హైటోళ్ళకి బాగుంటాయి. శారీస్ అల్లా ఉహ్మ్
అయితే మీరు ఈ లెక్కన్నా. మీరు బాగా హైట్ ఉంటారు అట్టుందిగా.
ఉహ్మ్
కూల్ టీ తాగారండి
లేదండి చేస్ పోవాల మంద తగుతమ్
ఉహ అంటే మీకు చేయరాదా మీ మమ్మీ అన్ని చేస్తుదా
ఆ అవునండి
ఓ మీ మమ్మీ బారే టాట పెట్టట్టున్నాగా మీరు
మమమ్మీ మమ్మీ ఇష్టంతో చేస్తువాళడి టార్చర్ అనుకోతు
చా
ఆ సరే
ఉమ్ బాయి అండి